అవునండి మీరు బాగున్నారా
ఆ బాగున్నామండి ఇంకా ఏంటంటి విశేషాలు
చిప్పాలండి మీరు ఏం జేస్సున్నారు.
చేయలేదండి ఇంకా మొన్న, మొన్న పండగ ఎలా జరుపుకున్నారండి ఉగాది పండగ.
చాలా బాగా జరుపుకున్నామండి. ఉదయాన్నె లేచ్చి ఇల్లు శుభ్రం జేసుకొని. మేము ఆ గుడికెన్ని మర్నీ ఇంటికొచ్చి భక్షాలు జేసుకొని రకరకాల వంటలు చేసుకొని బాగా ఎంజాయ్ చేసామండి.
అవునండి మేం కూడా చాలా సన్, మేం కూడా చాలా సంతోషంగా జరుపుకున్నామండి ఇంకా ప్రొద్దున్నే ఇంకా, లేచి ఇంకా మ్ ఇల్లు శుభ్రం చేస్కొని దేవాలయానికి కుటుంబ సభ్యులతో వెళ్ళి, ఇంకా ఇంటికొచ్చిన తర్వా త మేము ఉగాది పచ్చడి కూడా చేసుకున్నామండి ఇంకా ఆరు మీకు ఉగాది పచ్చడి చేయడం వచ్చా అండి.
వచ్చండి అవునండి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగ చేస్సారు. మరి మీ దగ్గర ఎలా చేస్ తరు
మేము ఆరు రుచుల్ని, మేము ఆరు రుచుల్ తొ కలిపి చేసామండి అంటేచ్చె హుం కా ఆరు రుచులంటే చింతపండు, మామిడి కాయ, వేప పువ్వు, ఉప్పు, కారం ఇల్లారుచులు కల్ పి బెల్లం ఇంకఇవి మన అంటే మనం తెలుగువారిం మొదట జరుపుకున్న కొత్త సంవస్రం పండక్కదా ఆరు రుచులు ఇంకా సుఖశాం తువల్ సంతోషాల్తో ఉండాలన్నట్లుగ జరుపుకుంటాం కదా, మేము ఇంకా చేస్ కున్నాము ఉగాది భక్షాలు కూడా చేసుకున్నామండి ఇంక దేవున్కి నైవేద్యంగా సమర్పించుకున్నాము.
ఉన్నా న్ మేము కూడా మీలాగే చేసాము. ఇంకా వేప పోగుడేసం చీదు కోసం.
అవునండి ఇంకా, మనం ఇంకా మనకదే కదండి మొదటి పండగ ఇంకా చాలా బా చేస్కున్నాం మేమింక సాయంత్రం వె ఇల్లలో ఆమ్ దేవాలయనికి వెళ్ళి ఇంకా పంచాంగ శ్రావణం కూడా విన్నామండి, ఇంకా పంతులు గారు చెప్తారు. కదా
ఔన్ నౌన్ డి కానీ సర్ నిన్ మిస్సయ్యనన్ రి
అయ్యో అవునా అండి మేమ్ వెళ్ళామండి. ఇంకా ఈసారి మంచిగా జరువుతుందని చెప్పారి ఈ సంవచ్చ్రం అంతా ప్రజలు చాలా సంతోషంగా ఉంటారని చెప్పారు, ఇంకా వర్షాలు కూడా చాలా బాగా కురుస్తాయి, రైతుల ఆనందిస్తారు పంట పొలాలు కూడా పండుత అన్నట్టుగా చెప్పారండి.
అవునా, మరి ఇప్పుడు ఉగాది తర్వత శ్రీరామనవమి వస్సుంది. ఎస్టిరామ సరండి.
మేము శ్రీరామనవమి రోజు ఇంకా సీతారాముల కళ్యాణాన్ని చూడ్డానికి గుడికెళ్తామండి ఇంకా, ఇంకా మేము మా దగ్గర్లో ఉన్న భద్రాచలం గుడికైనా ఇంకా చి వేరే గుడికైనా వెళ్ళి మంచిగా ఆ రోజు క్ కుటుంబ సభ్యుల్తోక్ వెళ్ళి అమ్మవార్ని, స్వామివార్ని దర్శించుకుంటా మండి, ఆ రోజు కూడా మేము ఇంకా వడపప్పు, పానకం కూడా నైవేద్యంగా స్వామివారికి సమర్పించుకుంటాము, మీ ఏం చేస్తారు ఆ రోజు మరి మీర్
మా ఇంగల్ ఆ కళ్యానం చూస్తామం తర్వాత అన్న ప్రసాదం పెడతారు అన్న ప్రసాదం తెలిసి ఎంతో భాగ్యం ఉంటే గాని అన్న ప్రసాదం దొరకదు
అవునండి చాలా భాగ్యం చేసుకోవాలి ఆ రాముల వారి సీతమ్మ కళ్యాణం చూడ్డానికి కూడా చాలా ఆ భాగ్యం ఉండాలి కదా అండి. ఎంత బా చేస్తారు అసలు ఆ ది మాత్రం
ఇంకా
ఇంక మీరు దసరా చేసుకుంటారా దసరా బతుకమ్మ పండగ
అవునండి చేసుకుని ఉంటాము చాలా అద్భుతంగా చేసుకుంటాం కి బతుకమ్మ దసరా అయితే మేమా దసరా రోజు శుభ్రం చేసుకొని ఆ అమ్మవారి పందిట్లో అమ్మవారు ఉంటారు అమ్మవారి దగ్గరకి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని మళ్ళీ దగ్ దగ్గరలో ఉన్న గుడిలోకి అమ్మవారి గుడిలోకి వెళ్ళి అభిషేకం చేపించి గుడిలో అమ్మవారికి అలంకారం చేసి అమ్మవారి దర్శనం చేసుకోని ఫాస్టింగ్ తీసేస్తామండి న తొమ్మిది నవరాత్రులు ఫాస్టింగ్ ఉంటాం మేము
అవునండి మేము కూడా అలానే చేసుకుంటం. తొమ్మిది నవరాత్రులు మంచ శుభ్రతతో మంచ నియమ నిష్టాలతో అమ్మవారిని పూజించుకొని తొమ్మిదవ రోజు నవరాత్రిని ఆ రోజు మేము ఇంకా ఆయుధ పూజ వాహనాల పూజ చే చేసుకొని దేవాలయానికి వెళ్ళి మంచి కుటుంబ సభ్యులతో అందరం కలిసి ఇంక భోజనం చేస్తామండి ఆ రోజు చాలా మేము విశేషమైన పండగగా భావిస్తామండి అది
నాకు కూడా చాలా ఇష్టమైన పండుగ అండి బతుకమ్మ గాని దసరా గాని ఇంకా గణేష్ చతుర్థి కూడా
అవునండి బతుకమ్మ పంండగ బతుకమ్మ పండగ కూడా మన ఆడవాళ్ళందరికి చాలా ప్రత్యేకత కదా అసలు మంచిగా పూలతో అలంకరించుకొని ఇంకా బతుకమ్మను తయారు చేసి అది ఒక నదిలో దాన్ని సమర్పించడం అది మనం అందరం ఆడవాళ్ళం అయితే చాలా ఘనంగా చి జరుపుకునే పండుగ అసలు తెలంగాణలో మాత్రం
అవునండి ఇం కేంటండి మరి ఈరోజు ఏమేం చేశారు?
నవరాత్రులు తొమ్మిది నవరాత్రులు చాలా బా చేసుకుంటామండి ఇంకా అన్న ప్రసాదాలకు కూడా వెళ్తాం మీరు వెళ్తుంటారా
ఆ ఖచ్చితంగా వెళ్తూ ఉంటాము దొరికేదే ఆ తొమ్మిది రోజులు భాగ్యం అనుకోని
అవునండి అసలు చాలా బా జరుగుద్ది తొమ్మిది రోజులు చాలా ఆనందంగా అసలు వినాయకుని దగ్గర ఇంకా ఆ భజనలో కూడా మేము కూర్చుంటాం అండి కూర్చుంటాం ఇంకా అన్న ప్రసాదాల్లో మేము కూడా ఏదో ఒక చేస్ తూఉంటాము. అది కూడా చాలా సంతోషంగా జరుపు
మేము కూడా హోమాలు జరిపిస్తూ ఉంటామండి గణేష్ చతుర్థి టైం లో
అవునా అండి చాలా అసలు హ్మ్ చాలా సంతోషం ఇంకా మేము దీపావళి కూడా చాలా బా చేసుకుం టామండి మీరు చేసుకుంటారా
ఆ మేము అంతగా ఏం చేసుకోము కానీ మేము అంతగా చేసుకునేదంటే దసరాకి అండి దస్ ఆ బతుకమ్మ గణేష్ చతుర్థి ఉగాది ఈ పండగలు మేము ఎక్కువ బా జరుపుకుంటాం. దివాళి కూడా జరుపుకుంటాము కానీ అంత ప్రత్యేకత ఏమి ఉండదండి ఏంటంటే మార్నింగ్ లేచి ఇల్లు శుభ్రం చేసుకుని దీపాలు దీపావళి రోజు కంటే ముందు మూడు రోజు జులు ఇల్లంతా దీ దీపాలు పెట్టుకుంటామండి అన్ని గడపల దగ్గర దేవుడి దగ్గర తులసమ్మ దగ్గర అలా పెట్టుకుంటామండి తర్వాత దివాళి రోజు అలానే దీపాలు సమర్పించుకొని కిందెళ్ళి క్రాకర్స్ పేరుస్తామండి
అవునండి అసలు అది ఇంకా చాలా బాగా చేసుకుంటాం. మేము కూడా రోజు మంచి అమ్మవారికి పూజ చేసుకొని, ఇల్లును కూడా శుభ్రపరచుకొని, ఇంటినిండా దీపకాంతులతో మంచిగా వెలిగిస్తామండి. లైటింగ్స్ పెడతాము ఇంకా దీపాలు పెడుతూ ఉంటాము. మళ్ళీ ఆ రోజు చ తీపి పదార్థాలు చేసుకుంటామండి చాలా రకాల ఆ పదార్థాలు పిండి పిండి పదార్థాలు ఇంకా తీపి పదార్థాలు ఈ రోజులో అందరూ కొంచెం మన చుట్టాలు మన ఇంట్లో వాళ్ళు కూడా ఆ ఉద్యోగ రీత్యా పట్టణాల్లో సెటిల్ అయ్యే వాళ్ళు కూడా పండగ రోజే కదా కలిసేది. ఇంకా ఆ రోజు మాత్రం అందరం ఆనందంగా ఇంట్లోనే ఉంటామండి. ఇంకా అందరితో కలిసి టపాకాయలు కాల్చడం అలా చేసుకుంటూ ఉం
అవును పండగ వెంటనే కుటుంబం అండి కుటుంబం లేకపోతే ఎలా అండి పండగ అంటే కుటుంబం దేవుడు ఆశీస్సులు అలాగదండి పండుగలు అంటే ఏంది ఖర్చు హ
ఇంకా మన తెలుగువారి ఇంకా అన్ని పండుగలు అసలు చాలా బాగా చేసుకుంటాం మన అందరం కలిసి ఇంట్లో వాళ్ళతో సంతోషంగా ఇంకా బంధుమిత్రులు వస్తే కూడా వాళ్ళతో ఇంకా కలిసి మంచిగా మాట్లాడుకుంటూ పిండి పదార్దాలు చేసుకుంటూ పండగ రోజు కలిసి మంచి గుడిలోకి వెళ్ళడం ఇలా ఆనందిస్తూ ఉంటామండి
అవునండి ఇంకా పండుగ రోజు అయితే దగ్గరలో ఉన్న గుడిలకే కాకుండా ప్రత్యేకత ప్రత్యేక ఆల ఆలయాలు ఉంటాయి కదండి అక్కడ కూడా మనం వెళ్ళొచ్చ వెళ్ళొస్తూ ఉంటాం
అవునండి ఇంకా పండగ పండగ టైం లో ఇంకా వెళ్తే మాత్రం గుడి దేవాలయానికి ఇంకా చాలా సంతోషంగా అనిపిస్తదండి. ఆ రోజు ఇంకా అందరితో కలిసి వెళ్ళడం, మంచిగా పట్టు వస్త్రాలు ధరించడం, మంచి కొత్త బట్టలు ధరించి వెళ్ళడం ఇల్లును కూడా మంచిగా అలంకరించుకోవడం అది చాలా సంతోషంగా అనిపిస్తది అసలు ఆ రోజు మాత్రం
అవునండి ఇన్ని పండుగలు ఉంటాయి కదా ఇన్ని పండుగల్లో మీకు నచ్చిన పండుగ ఏంటి
ఇంకా ప్రతి పండుగనే ఇంకా అసలు మనం తెలుగువారిమి జరుపుకుంటామండి ఇంత అద్భుతంగా కదండి అసలు
ఇంత అద్భుతంగా ఇంకా ఇన్ని పండగలు మనకి ఎంత అదృష్టం ఉంటే ఇన్ని పండగలు జరుపుకుంటాం
అవునండి అది చాలా అదృష్టం మనకి ఎన్ని ఇన్ని రకాల పండుగలు వస్తాయి. ఇంకా సంక్రాంతి పండుగ రోజు కూడా మేము చాలా మూడు రోజులు చాలా చేసుకుంటామండి ఇంకా భోగి అని మకర సంక్రాంతి అని కనుమ అని ఇంక ఆ రోజు ము ముగ్గులు వేసుకోవడం గొబ్బెమ్మలు పెట్టుకోవడం పిండి పదార్థాలు అయితే చాలా రకాలుగా చేసుకుంటామండి ఆ రోజు
మీరు ఊర్లో చాలా అంటే పాలు ఇంకా మీరు బతుకమ్మలో పాల్గొంటారా అండి
అవునండి మే పాల్గొంటాం ఇంక
అంటే ఇప్పుడుంటే ఏదో ఒక రెండు మూడు రోజులు ఆడుతున్నారు కానీ మేమైతే లైన్ గా ఒక నైన్ డేస్ ఆడతాం ఒకరోజ ఎంగిలి పువ్ బతకమ్మా అని అలా అలా అని సద్దుల బతకమ్మ అని మరి మీరు కూడా
మేము కూడా అన్ని ఇంకా తొమ్మిది నవరాత్రుల్లో స్టార్ట్ అయినప్పటి నుంచి మేము అసలు తొమ్మిది రోజులు చాలా ఆనందంగా చిందులు ఏస్తాము ఇంకా బతుకమ్మ ఆడుకుంటాము ఇంకా అమ్మవారి ముందట మంచిగా దాండియా కూడా ఆడుకుంటాము ప్రతి ఒక్కటి చాలా ఆనందంగా చేసుకుంటాము పండుగలు
అవునండి పూలని పూజించే అంత అదృష్టం మన ఓక్కరికే దక్కిందండి అంత బాగ ఆడుకుంటాము అమ్మ వాారిని పయచ్చి మనము అమ్మవార్లాగా రెడీ అయ్యి
అవునండి అది మాత్రం చాలా అదృష్టం చేసుకుంటేనే ఇలా జరుపుకోవడం జరుగుతుంది అసలు
మీరు చాలా వరకు మీరు చాలా వరకు ధన్ ధన్యవాదాలండి